ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను మీరు
ఆ ఏం లే ఇప్పుడే అన్నముండనా బుజ్జి ఆడుకుంటుంది అన్నం వినిపియాలి ఇక
హలో సిస్టర్ హలో ఆ వినిపిస్తాందండి మీ
ఆ కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి మీ వాయిస్ చిన్న వస్తుంది
ఆ ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ
సుమారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నా
అయిందా పానే
ఆ అయిపోయిందండి
ఆహా ఎక్సడ్ అండి మీరు ఉండేది
మాది తాడిపత్రి అండి తాడిపత్రి సైడ్
ఆహా అక్కడ ఫెస్టివల్స్ ఏది మంచిగా చేసుకుంటారు
మామూలుగా మసైడు అన్ని బా ఇష్టమే సంక్రాంతి ఉగాది వినాయక చవితి
ఆ మీకేది ఇష్టం అందులో పండగ
నాకి వినాయక చవితి అంటే ఇష్టమండి
అవునా పూజ మీద కూర్చుంటారా
లేరు అప్పుడంతా బాగా ఊర్లో స్వామిని పెడతారు అట్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అట్లా
ఆహా డ్యాన్స్లు వేస్తారా పూజ అయిపోంగనే
ఆ అట్లా ఆ ఇంటి దగ్గరే పెడతారా మా ఇంటి దగ్గరే స్వామిని
ఆ
అట్లా బాగా ఉంటది మా ఇంటి దగ్గర సందడి సందడిగా అందుకు ఫెస్టివల్ అంటే పడుగ అంటే ఇష్టం
ఆహా
హ్మ్
అవునా నాకు ఉగాది అంటే ఇష్టం ఉగాది దస్రా రెండు పండగలంటే ఇష్టం మాకు దస్రా రోజు మా ఊర్లా మంచిగా అందరు కలిసి ఊరంతా కలిసి ఒకటే విగ్రహం పెడతారు అమ్మవారు ఆ అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మగారి ఇగ తొమ్మిది రోజులు ఆమెకి పూజలు అవతారాలు మంచిగా అవతార ఇయ్యా అంటే తొమ్మిది రోజులు ఏ అవత అవతారాలు ఉన్నాయి అవతారాలు మంచిగా నింపుతారు డెకరేషన్
ఆ అవున్లీ నవరాత్రులన్నీ బాగా చేస్తారు
ఆ మంచిగా అమ్మాయిలు అ అబ్బాయిలు ఆ అందరు మాలలు వేసుకుంటారు భవాని మాలలు ఏస్కోని మంచిగా పూజలు చేసుకుం టారు హోమాలు యజ్ఞాలు మంచిగా చేసుకొని లాస్ట్కి ఊరేగిస్తారు దేవుణి దవుడుకి ఫెటినా గాజులు చీర రాలు అమకి ఆమె అంటే అలంకరిచ్చిన జ్యువెలరీ ఉ ఉంటది కదా చేన్లు వడ్డలాలు అయ్ మంచిగా వేళం పాటలేస్తరానమాట ఇప్పుడు ఒక్క చీర వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి తీసుకొచ్చి అమ్మవారికి గడ్ తే ఆ చీర వేలం పాటలా పదివేలు పోయేది తెలవదు ఇరవై వేలు పోయ్యేద్ తెల్వదిగా
అవ్న్లే ఎవరు తీసుకుంటే ఎవరు ఎక్కువ పడితే వాళ్ళ
ఆ అసలు వేలం పాటలు మస్తు జరుగ్ తై అప్పుడైతే ఊర్ మొత్తం మంచిగా లైట్లు లైట్లు డెకరేషన్లు చేస్ ఇస్తారు వీది విధంతా
ఓన్లే మా ఊర్లో కూడా వినాయక చవితి అదే విధంగా చేస్తారు అంటే ఐదు రోజులు పెడ్తారు స్వామిని
ఆ
ఆ ఐదు రోజులు సంతా చాన సందడి సందడిగా ఉంటది
ఆ ఆ అక్కడ ల వేలం పాటేస్తారా లడ్డూలు ఇంకా ఏమంటారు దేవుడి ఇరటిిన పంచ
లడ్డుూ ఒకటే అండి లడ్డుూ ఒకటే వేలంపాటి వేస్తారు ఇంకా స్వామిని నిమజ్జనం చేసే రోజు ఉట్టి కొట్టడము ఇంకా రంగ గులు పూసుకోవడము అట్లంతా చాలా బాగా చేస్తారు
అవునా
ఆ
ఆహా ఆక ఇంకా ఉగాద నాకు ఉగంత పడంత మస్ ఇష్టం ఇ ఉ అది సంవత్సరానికి ఒకక్కసారి ఎప్పుడుొస్తుందా ఎప్పుడుొస్తుందా వెయిట్ చేస్తాను నేను పచ్చడి కోసమేనా
ఆ
ఉత్తప్పుడు మనం చేసుకోవచ్చు కాని పచ్చడి రోజు తగన టేస్ట్ ఉత్తప్పుడు రాదు
అవును ఆ రోజు స్పెషల్ కదా అ
ఆ మీరు ప మీరు పచ్చడి ఎట్లా చేేసుకుంటారు అంటే తాగే తకు చేసుకుంటారా పిినేటకు చేసుకుంటారా
నేనైతే తినేటట్లే చేస్తానండి
అవునా నేను తాగే కథ చేస్తాము
అంటే ఇది మామిడికాయ ఇట్లా ఉప్పులొప్పులు కాకుండా బాగా జుగిరి మెత్తగా పేస్ట్ లాగా చేసి అట్లా అట్లా చేస్తా నేనైతే బెల్లం ఎక్కువవేసి తీయగా అట్లా
మా ఫేమో తాగే కటు చేస్తారు కోకా ఏమంటారు కుండ కొనికొస్తారు ఇక కుండకి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మావిడకు అయ మాట ఇట్లా కడతారు కట్టి ఇక మంచిగా చేస్తారు తాగితే అట్ చేస్తారు
తాగటట్టు అని కొంతమంది అట్లా వసుకుంటారు కొంతమంది నేను చెప్ప
ఆ మా దగ్గర అయితే చాలా మంది అట్లనే చేస్తుంది కుంటారు తాగేట అదతే
అవునను
తాగుత ఇక జీర్ణశక్తి కూడా మంచిగా అయితది ఫ్రీ ఉంటది బాడీ అంతా అని అంటారు హ ఆ ఇంకా అడి ఏది పాలు చేసుకుంటారా మంచిగా మీరు
నైట్ నైటే ఎక్కువ
ఆ పొద్దున్న అంతా పిండి వంటలు చికెన్లు మటన్లు బిర్యానీలు బాగా పదాలు అన్న ఉడుకుతాయి
ఆ అంటే మేం దీపావళికిేం నాన్ వెెజ్ ఏం చేసు ఒక్కమండి స్వీటే మా ఇంట్లో అయితే
ఆహా మేము అన్నీ చేస్తాము
మీరు తెలంగాణ సైడ్గా
ఆ అన్నోను ఏ పాడయనా సరే మాకు చికెను మటను బోటి కంపల్సరీ ఉంటది ఇంట్లో
ఆ అదే మా ఆంధ్ర సైడ్ అయితే చెయ్యరు ఓన్లీ ఫెస్టివల్స్ రోజు స్వీట్ మాత్ర మాత్రమే నాన్ వెజ్ అంతా ఏం చెయ్యరు అంటే నె పంండగ మటి రోజు నాన్ వెజ్ తింటారు
అవునా ఇక హైదరాబాద్ లో పంటగ ఒకటే రోజు చేసుకుంటారు ఆ రోజే స్వీట్లు అయితాయి ఆ రోజే నాన్ వెజ్ అవుతుంది ోసే పండగైతది
ఆ
ఊ ఊలలో ఊలు బే చేేసుకుంటారు ఏ పడుగైనా రెండు రోజులు చేసుకుంటారు ఆ ఏ పండగైనా రెండు రోజులు ఆ ఇప్పుడు ఆ హైదరాబాద్ లో ఉగాది వచ్చింది అనుకోండి పచ్చడి వే తని వసు వండుకుంటారు
అవును అవునండి
ఆ మా దగ్గర కూడా రెండు సార్లు చేసుకుంటారు
అంటే ఆ రోజే పచ్చడి వండుకుని ఆ రోజే నాన్ వెజ్ తింటారా మీరు కూడా
ఏం లేదండి
ఆా పాప ఏడుస్తున్నట్టుంది కదా